హెలో
విన్ పిస్తుఉందా
ఆ వినిపిస్తుంది ఎందుక్ నేనా లావా కేక్ తింటున్నా మీరేం చేస్తుఉన్నారు
కాలిన అయి ఇప్పుడే పాల్ దాకి కూర్చొని ఉన్నా
ఈ టైమ్ లో పాల్ దాగుతారా మీరు
ఆ మేమ్ అంతే
మ్ ఉహు అంటే అందరూ ఎక్కువ ఆ నాలుగు గంటలకి అట్లా ఆ తాట మీరు స్పెషల్
మేముంతే ఇక్కడ
ఉ ఉ ఇంకే పొద్దున్న నుంచి ఏం చేసినాడు
ఏంటి
మార్నింగ్ నుంచి ఏమన్నా చేసిన ఏమన్నా స్పెషల్గా ఏమన్నా చేసినారా హలో వినిపిస్తుందా
ఏం చేయలేదు హలో
ఆ చెప్పండి
ఏం చేయలేదు మామూలే
ఉ హు
యదాతదం
ఉ హు
నో సౌండ్
పడుకున్నాం తిన్న పడుకున్నా మళ్ళీ తిన్న మళ్ళ పడుకున్నా
అవునా
ఇంటికి వచ్చి ఇంకా లావుఅయితున్నా
ఏం కావలే బాగుంది
ఉ హు ఆ అదే మరి అంత లావు అయితే ఇంకా అంతే పొద్దున చపాతి బీరకాయ కర్రీ
నిన్న గూడ చపాతినేనా
నిన్న నైట్ చపాతి ఆ మార్నింగ్ ఈరోజు చపాతి ఊ మధ్యాహ్నం రసం అన్నం
అంతేనా
ఆ అంతే
ఏం రసం
ఉ టమోటా రసం ఇంకా ఈ రోజు సుగ్గుంట్లుంటా అవి కొబ్బరి కొబ్బరితో పూర్ణం చెస్తారే
తెలీదు నాకు అది
ఉ ఆ ఆ కొబ్బరులుగా ఉంటారు చూడండి ఆ పూర్ణంతో చుగుండ్లు లాగా చేస్తున్నాను
ఏమి రోజు
ఉన్నాయి కొబ్బరు ఉంటే వేస్ట్ ఎందుకు అని అట్లా చేసింది
ఆహా నీకుచ్చా ఎట్లా చేయాలో ఉ ఉ
మీరేం తింటున్నారు ఈ రోజు పొద్దున
ఇడ్లీ వడా సాంబార్ చట్నీ
ఆ నా ఫేవరెట్ ఇంట్లో ఇడ్లీ అయితే మీరు రవ్వ ఇడ్లీ చేస్తార పిండి ఇడ్లీకి చేస్తారు మేము రవ్వని కొంతమంది పిండి పిండి ఇడ్లీ చేేస్తారు
అనే బాగుంటంది
ఫస్ట్ టైమ్ అది ఇ తిరుపతి సైడ్ తిన్నాను అప్పు నుంచి ఇడ్లీ మీదే అప్పటి నుంచి ఇడ్లీ మీదే విరక్తి వచ్చింది అప్పట్లో ఇడ్లీ ఫేవరెట్ ఇప్పుడు ఇడ్లీ చూస్తే అదే గురస్తది టెస్ట్ బాగుంటది ఉమ్ ఉ కర్ణటక సైడ్ కూడా పిన్నిఇడ్లీ నే తట్ట
ఆ తట్టాఇడ్లీ దాని మీద కారం అవి ఇవ్ పొడిలు వేసిస్తారు స్పెషల్గా అది టేస్ట్ బాగుంటది కానీ మెత్తగా ఉంటాది అది కూడా అదొక విధమైన ఇడ్లీలా ఉంటది మళ్ళీ
పెంగా
ఎప్పుడ తిన్నావా తట్టాఇడ్లీ
ఆ మా మేము ఒక కాలేజ్ లో ట్రిప్ ట్రిప్ ట్రిపేసుంటే పోయినాం ఇండస్ట్రియల్ జట్ అని అప్పుడు తట్ట ఇడ్లీ ఫేమస్ ఆడ తినండి అని మా సియా చెప్పినాడు ఒక్కసారి తిన్నా అది ఏం బాలేదు నాకు అస్సలు నచ్చలేదు
అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటంది త మీరు మంచి చోట తినినుంటే బాగుండుంది నేను తిన్నప్పుడు బాగుండింది.
మ్ నేను పోయిన చోట అయితే అస్సలు బాలేదా ఆ రోజు నుంచి నేను చియర్ మాటాలు నమ్మను. అని మా ఫ్రెండ్స్ తో చెపిన
గీకారం ఇడ్లీ కూడా బాగుంటది అంతా నెయ్యి వేసి పైన
అవును పొడి చలిస్తారు. ఎప్పుడు రీల్స్ లో చూస్తాంట ఉ అదిగలే టెస్ట్ బాలేదే అనుకుంది
అక్కడ రామేశ్వరం కెఫెన్ అని ఉంటాది దాంతో బాగుంటది ఇవన్నీ
ఆ
అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి రేట్లు
అవును మ్ బట్ చూస్తే కలర్ఫుల్ గా ఉంది కానీ టేస్ట్ అయితే బలే ఉడిపిలో బాగుంటది ఉడిపి లో ఇడ్లీ బాగుంటది ఆ ఉడిపికి పోలేదని ఉడిపి హోటల్స్ ఉంటాయి కదా అక్కడ బాగుంటాయి
ఉహు ఉడిపి కృష్ణుడు కదా
అవును ఉడిపి కృష్ణుడు ఆ అది ఆ టెంపుల్ కర్ణాటక సైడ్ కదా ఉండేది
ఊ
మీరు పోయినారా ఎప్పుడన్న
ఉడిపి కి వెళ్లినినాను
అవునా బాగుందా
హ్మ బాగుంటది ఏదో జైలులాగాన్నట్లుంటది లోపల కొంచెం
అవునే బవ్
బాగుంటది చానా బాగుంది
ఆ
అక్కడ కర్ణాటక లో చాలా ఉన్నాయి. శృంగేరి, హోర్నాడు. అక్కడ దార్ లో కూడా మొత్ మొత్తం పనసపండు చెట్లే ఇది చాలా బాగుంటది అక్కడ
హ్
ఈసారి ఎప్పుడైనా బెంగళూరు పోయినప్పుడు అట్ల పోతే సూపర్ ఉంటాయి అక్కడంతా
ఆ పనస చెట్లు అయితే నేను రోడ్ లో చూసిన దా ఉంటాయి కిందనే
ఇంకా హోర్నాడులో అయితే అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు చానా బాగుంటాది రా మసాల అక్కడ గుడి కూడా ఎంత పెద్దది అక్కడ కొండా పైన అట్లా ఉన్నట్లు ఉంటది తాపల ఎక్కేమో పోవాలదే మెట్లు
ఊ హ్మ్మ్ ఏం వాళ్ళు పనాసా కాయని ఆ కర్రీ లాగా కూడా చేసుకుంటారు
అవును ఎందుకు ఇక్కడ బిర్యానీ కూడా చేస్తారు. పనసకాయ బిర్యానీ అని
వాయమ్మో మర్
ఇక్కడ పెళ్ళిళ్ళకు అవి పెడతారు
ఓకే ఉమ్ బి బిరియాని ఎప్పుడు వినలే గాని పనస్కాయ్ పనస్కాయ కర్రీ అని విన్న
ఊ హ్మ్ బాగుంటది అది కూడా పనస కాయ బిర్యానీ ఇక్కడ మాకు పెళ్ళిళ్ళలో పెడతారు అది
అవునే మా సైడ్ ఎప్పుడు అసలు పెట్టరు ఎప్పుడు వినింది కూడ లేదు ఆ మా సైడ్ అదేంది గోబి రైస్ ఆ పలావ్ అన్నాం ఆ అంతే వెజ్ రైస్ ఓహో అంతే రైస్ లో అంతే ఎక్కువ ఏం చేయరు
ఉ హ్మ్మ్
కర్రీస్ మళ్ళీ బాగుంటాయి పన్నీర్ కర్రీ ఆ ఏదో బీన్స్ ది ఆల్మిక్స్ కూర్మాని ఆహా పెద్ద బీన్స్ వస్తాయి చూడండి అ అదేదో కిడ్నీ బీన్స్ అంటారు
ఆ అవా డబల్ బీన్ ఏదో సోయా బీన్ ఏదో ఉంటాయి అవి
ఆ కిడ్నీ బీన్స్ అదే ఆ అదే రక ఉ ఆ కరి ఎస్ స అది బాగుంటది నాకు ఇష్ట మది
ఆహా
అంతే ఆహా ఎక్కువ చెయము ఎప్పుడన ఒకసారి చేస్తున్నారు మమ్మీ అంతే అసలు అదిఒకటి చెయాల గుర్తుకూడలేదు ఎవరికి
అవునా
పెళ్ళిళ్ళలో అయితే బాగుంటది తీసే ఉహ్మ్ ఈసారి ఎప్పుడైనా చేపిచ్చుకోవల ఆ పన్నర్ చెపాతి పెడతారు అది కూడా హైలెట్ చిన్నప్పుడు పన్నీర్ని నాకు ఇష్టం లేకపోయి ఈ మధ్య చికెన్ తిననందుకు బాగా తింటున్నా ప్పువు అప్పుడు పక్కన మమ్మీకి ఇస్త అంటే ఇప్పుడు మమ్మీ దాంట్లో నుంచి నేనే తీసు
ఆ
పెళ్ళి బాగుంటది వాళ్ళు మొన్న రీసెంట్ ఒక పెళ్లికి వెళ్ళాను అక్కడ వాళ్ళు తెలిసా స్ప్రౌట్స్ ఉంటాయి కదా
ఆ
స్ప్రౌట్స్ పెట్టిన మార్నింగ్ స్ప్రౌట్స్ ఫ్రై మొన్న రీసెంట్ గా పెళ్ళిలో మ నేను పోయినప్పుడు స్ట్రౌట్ ఫ్రై మరి అదేంది అలసంద గుగ్గులు లాగా అలా అన్ని హెల్తీ పెట్టినారు మార్నింగ్ ఆహా లేదు దు మనం ప్లేట్ లోనే పెట్నారు ఫ్రై లాగా వావ్ ఇది మేలు కదా ఇట్లా పెట్టచ్చ కదా హెల్ది ఉ అందరూ అనుకుండి మ్మ్ అది మేలు
మామూలుగా అయితే తినం మనం అవెప్పుడు అదే పనిగ చేసుకొని అవి
ఆ దాంతో హా ఇంకా పెళ్ళి భోజనం కాబట్టి ఆల్ మిక్స్ తినేస్నామ్ బల్ అనింది స్వీట్ కార్న్ ఫ్రై కూడా పెట్నారు
అదిగుడా బాగుంటది
ఆ బాగుంటాయి అంతా హెల్దీగా పెట్నరు వావ్ అనుకుంటే అసలు అ నైట్ వేరే ఐటమ్స్ ఉన్నాంట మేము నైట్ పొల మార్నింగ్ పోయినాం మార్నింగ్ అన్ని హెల్ది ఉండే
ఈ మార్చ లో జరిగిన్నింనదా పెళ్లి
రీసెంట్ గానే లాస్ట్ వీక్ థర్సడే
ఆ హ
మ్మ్ హు ఆ అది ఫెబ్ ఎండింగ్ అనుకుంటా మ్మహు ఇంకే మీరు మీరు విజయవాడ కనకదు క్కమ్మ చూష్ణారా
ఆ పోయినాను
మ్మ్ హు
అక్కడ ప్రసాదం కూడా తిన్నాము
మ్మహు
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పెడతారు అక్కడ మూడు వరకేమో మేము గుడికి పదకొండు అయ్యింది వెళ్ళ వెళ్ళేసరికి ఇంకా దర్శనం అయిపోతానే కరెక్ట్ ఇంకా ఫస్ట్ బంతిలోనే పోయ్ కూర్చునిన్నాము
మ్మ్ హు
మ్మ్ దానికి కూడా పోనీకి రెండు దారులుంటాయి ఒకటి పాతం మెట్ ట్లు ఒకటి కొత్త మెట్లు మేము పోయింది పాతదాని నుండి పోయినాము
ఆహా ఎట్లా దగ్గరా మ్మహు నేను పోల పోవాలనుకుంటున్నాను
సేమ్
మ్మ్ ఓహో
లిఫ్ట్ కూడా ఉంది అనుకుంటా అక్కడ
లిఫ్టకు ఉందా
ఆ కొంతమంది ఎక్కన్ వాళ్ళకి ఉండాలి అంత ఐడియా లేదు ఉండడమేమో ఉండాలనుకుంటాం మ్మ్ పైకింటదది ఒక నాలుగు వందల ఐదు ఐదు వందలు మెట్లేమో ఉంటాయి
ఇంగ అవును మ్మహు
అన్ని కూడా ఉండవులే కొంచెం తక్కువే అయితే చిన్న చిన్నగా ఉంటేయి కానీ కష్టం అవి అందరు పసుపు కుంకుమ పెట్టి కూడా పోతా ఉంటారు అక్కడికి
ఓహో ఓహో ఉమ్మ్
సెల్లు కూడా ఆలో ఉండదు గుడికావి కింద అక్కడే చెకింగ్ ఉంటది అక్కడే మొబైల్ మ్మ్ కొంతమంది తెచ్చుకునే వాళ్ళు తెచ్చ చ్చుకుంటారు అట్లనే
మ్మ్ అవును మరి లోపల కట్ట అట్లే అలో లేదా అలో చేస్తారా
కు కానీ వాళ్ళు ఎట్లా చేస్తారో తెలీదు అది మేము పోయినప్పుడు మేము ఫోన్ కిందనే పెట్నాం వేరే వాళ్ళు ఫోన్ తెచ్చి ఫోటో తీసుకోని పంపించుకునిన్నాం మళ్ళీ, అప్పుడు
మరిీ ఆడ చెక్ చేయలేదా లోపల గుళ్లో
ఆ
పోయినాంకా పైకి పోయినాంకా,
ఆహా చెక్ చెయలేదు ఇంకా కింద ఒకటే అంతే
అయితే మేము ఒకవేళ పోతే తీసుకునే పోతాం,
ఊ
ఇచ్చి ఇలే కా పైన అయితే ఇంకెందుకు, ఉహు
సరే అయితే
ఉ సరే
ఉ